హలో
హలో
బాగున్నారా
ఆ బాగున్నారా బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా ఆ తిన్నం మీరు తిన్నారా
ఆ తిన్నాం రా
బాబు బాగున్నాడా
ఆ బాగున్నాడు
ఏం చేస్తున్నారు
మూవీ చూస్తానం పుష్ప వచ్చింది
పుష్ప చూస్తున్నారా ఆ
పని అంత అయిపోయింది ఇంక మధ్యాహ్నానికి వంట మల్ల చేయచ్చు లే ఇంకా చూస్తానా
అవునా
ఊ
ఉమ్ స్కూల్ కు వెళ్ళారా బాబు
ఆ వెల్లినారు
ఉ నువ్వు టీవీ చూస్తూ మూవీ చూస్తూ ఉన్నావా నువ్వు మూవీ చూస్తూ ఉన్నావా
ఆ
ఉమ్
తె ఏం తిన్నావ్ టిఫిన్
టిఫన్ ఆ లెమన్ రైస్ ఈ రోజు
లెమన్ రైసా
ఆ మీరేం తిన్నారు ఏం చేశారు వంట
ప్మా చేసిన ఈ రోజు పూజన్నదా ఇంట్లో చేసుకునేది ఆ అందుకు అదైతే తొందరగా ఐతదని
ఆ
సరే
చేసు ఏం చేస్తున్నారు ఇ బ అవి మీరు జాకెట్లు కుడతా నరగది కుడుతున్నారా
ఆ కుడతానమా ఉన్నాయి కుట్టల ఎంతసేపటి ఇలా ఉందా నుంచొని చూస్తే మళ్ళ కుట్టుకుందాం లే అని
ఊమ్ అవునవును
ఊమ్ కుట్టాల ఉన్ నా ఇ విధ మా కొడుకుల్ తోని చిన్నదా అమ్మకు పుండైంది ఉమ్ కుట్టాల
ఆ
ఏం చేసారు మీరు హుమ్ వంట
ఇంక చెయలే చెయ్యాల
చెయ్యాలా పూజ అయిపోయినంక చేస్తార?
ఆ అయిపోయింది పూజ అయిపోయింది పూజ చేస్తాం మధ్యాహ్నం పదకొండుకి స్టార్ట్ చేస్త
ఉమ్
ఇప్పుడే ఈ చల్లగ పోతము
ఏం చేయాలనుకుంటున్నారు
పప్పు అన్నం
అన్నం పప్పు
ఉమ్ అంతే ఇంట్ల ప్రస్తుతానికి ఐతే కూరగాయలు ఏమి లేవ్ బయటికి వెళ్ళలి తెచ్చుకోవాలి బజారుకి
ఆ
అ పప్పు అన్నం చేసి పెట్టి తినిపిచ్చి రావాల రేపు హాలిడే కద రేపు సెకండ్ సాటర్డే ఇమ్మన్నాడు
ఆ రేపు సెకండ్ సాటర్డే మండే ఊమ్
కూడ హాలిడే ఉంటాద రేపు
సెకండ్ సాటర్డే ఏం ఉండదు మాకి సండే
సండే ఒకటేనా
ఆ
ఆహా
ఫార్మసీ కద టాబ్లెట్స్ కొన్ని అన్నరు కంపెనీ అయితే సెకండ్ సాటర్డే ఇస్తారు ఫార్మసీలో అయితే ఇవ్వరు అట్ల సండే ఇస్తారు అంతే విక్ వారానికి ఒకసారి
ఊమ్
ఊమ్
ఏం చేస్తున్నారు అందరు
ఏం చేయలేదు వచ్చినారు టిఫిన్ తిన్నారు వాళ్ళు మీ చెల్లిల్ల వాళ్ళు ఇంకా టిఫిన్ తిని కూర్చున్నారు ఫోన్ చూస్తా
ఇగో నిన్నా మొన్నా బాగున్నాయ కస్టమర్లు బాగ వచ్చినార
ఆ మార్నింగ్ టైమ్స్ ఏమి ఎక్కువ రారు కానీ ఈవినింగ్ సాయంకాలం పూటలు ఎక్కువ వస్తాన్నారు ఇక్కడ
ఆహ ఓ శాలరీ ఎప్పుడు పడదాంట మీకి
ఈ రోజు అని చెప్పినారు ఇంక ఏం చెప్పలేదు వాళ్ళు అప్డేట్ ఏమి ఇవ్వలేదు మనకి పద పదో తేదీ లోపు ఎస్తామన్నారు పది కూడా అయిపోయి వచ్చింది ఈరోజు పది కూడా అయిపోతుంది ఎప్పుడు ఏస్ తారో ఏమో
ఏం చెప్తారు అర్థమే కాలేదు మా
అదే రేపు ఊరికి ఊరికి వస్తాము అనిన్నారు మా చెల్లోలు
ఆ వస్తారం ఏమో ఈ రోజు ఏం చెప్తారో ఇస్తారో ఏంద్
వచ్చినాక అడుగుతారా సార్ని
ఆ అడుగుతాము
ఉ
వచ్చి పా వాళ్ళు ఒక నలభై ఐదు రోజులు ఎక్కువే అయితాంది ఎక్కువైతంది నెలకు పైనే ఇంకా ఇలా శాలరీ ఇస్తారు అర్థమే కాలేదు మాకి ఇక్కడ మేమేమో రోజు వస్తున్నాం డ్యూటీకి అయితే
ఆహా
హ్మ్
వాళ్ళు అట్ల ఏది కరెక్ట్ గా ఇచ్చేది బాగుం
అట్లా ఎట్లా రెండు విధాలుగా చెప్పితే ఎట్లా రోజు ఇంట్లో వాళ్ళు అడుగుతూనే ఉంటారా ఆహా ఇంకా ఇంకేం చేస్తా ఉన్నారు
హలో
ఊరికి పోయింటిని నిన్న పెళ్లికి
అవునా బా ఎవరు మీ రిలేటివ్స్ వాళ్
ఆ మా పిన్నీ కొడుకుది పిన్ని కొడుకు అత్త కూతురు
ఆ బాగా జరిగింది అయితే పెళ్లి అక్కడ ఏమైంది
ఆ పాపకి ఏజ్ లేదని కేసు పెట్టిన్నారు
ఎవరు పెట్టిండేది
వాళ్ళ ఇంతకముందు ఆ పాపకి ఫస్ట్ ముందే వేరే వాళ్ళతో మాట్లాడినారండి ఇయాళ్ళని వేరే వాళ్ళకి
అవునా
అయింటే వీళ్ళు స్నానం చెయనికి పోయింటే వాళ వాళ్ళు ఎవరో చనిపో యినారని నిర్చితార్థం క్యాన్సల్ అయిందంట
అవునా అంటే ఫస్ట్ డైరెక్ట్ పెళ్లి చేసేకి పోయినారా లేకుంటే ఇట్లా మంచి మాట మాట్లాడినా మాట్లాడుకున్నారా
మాట మాట్లాడుకొని నిర్చితార్థం చేసారు కదా
ఇప్పుడు కేసు పెట్టిండేది అబ్బాయి వాళ్ళ
ఆ ఫస్ట్ మాట్లాడుకునేటోళ్ళు
ఆ
కానీ వీళ్ళు అందరూ చెప్పి నువ్వు పక్కనోళ్ళని చేసుకుంటే వద్దు బంధువులు ఉండారు ఏం ఉండారు అది ఇదని చెప్పినారంట
ఆ
చెప్పి సార్లు బావనే చేసుకుందాని బావనే చేసుకుంటాను అందుకు సర్లే ఒప్పుకునికి విళ్లుందరూ మాట్లాడుకుొని చేస్తా అంటే మా వాళ్ళు మా మమ్మల్ని చేసుకోలేదని వాళ్ళు కేసు పెట్టారు ఏది లేదా అని
అవునా అట్లా అయితే చనా కొంచెం బేకారిగానే ఉంటంది వాళ్ళ అందరికి
ఆ పాపిలోనే ప్ నైట్కొంటపోయి మధ్యాహ్నం మళ్ళ ఆ రోజు నైట్క పంపించినారు
అప్ అంటే ఆ పాపకి ఎంత ఏజ్ ఉంటుంది
ఆ పాపకి పదహారో పదేడో
అవునా
ఆ ఎయిటీన్ ఉండాలంట కంపల్సరీ ఒక్క రోజు తప్పకుంటే మేము పెళ్లి ఆపేస్తాం
ఆ అవును ఇప్పుడు ఏజ చూసుకోవాలన్ అంటే వాళ్ళకు ముందే తెలుట్లా మంచి మాట ఆ
అలా అని లేడు అని వాళ్ళంత్ అందరూ మాట్లాడినారా దూరం పోతే పక్కనోళ్ళనీ చూసుకునేేటలట్లున్నాయేమో అని మన బంధువులకి వెళ్ళనుకొని మా ఒప్పించినారు ఆ బాబును అందుకున్నా వాళ్ళు ఆ బాబుకిష్టం మామలుగానే ఇంకా ఇప్పుడు ఒప్పుకో సర్లేని
ఆ
కొద్ది రోజులు ఫోన్ కూడా మాట్లాడుకున్నారంట
ఆ
మా మా అవతల వాళ్ళు ఫోన్ తీపిచినారంట బాబయి కి
ఎవరు
ముందు ముందు మాట్లాడుకున్నట్టు
ఆహా
ఫోన్ తీపించినారంట అ ఇంగ అందుకు వాళ్ళు మా పాప పంచాయత్ మా ఫోను ఏదో ఎప్పుడు డబ్బులు ఇచ్చిండు అదే అందుకు రెండు వేలు లెక్కడా
ఆ
అది కట్టించి ఇంకా బాబాయి కి సంబంధం లేదని క్యాన్సల్ చేసినారు వాళ్లు
అయ్యో
నీకు ఏజ పడిన్నాక నీకు ఇష్టామచినవాళ్ళని చేసుకోమ్మా
ఉ
మీ బావనే చేసుకో ఎవరినైనా చే కో మేమేం అడ్డం పడ్డం అని చెప్పి పంపించిన ఆ పాప
హమ్ అవునా ఆ పిల్లడు వచ్చేసినాడా పంపించేసిసారా ఇంటికి
నాపికలోనేను పంపిచ్చిన ఆ నైటుకు ఆ బావను పొద్దున్నే పంపిచ్ తారా బ అప్పులు నైటుకు
ఉమ్
చేస్కోవద్దు ఏజ్ లేక ఉంటె అని చెప్పి కౌన్సలింగ్ ఇచ్చి పంపిచ్చినారంట
ఆ
ఉమ్
వచ్చేసినారా మీరయితే నిన్నోచ్చినారా ఈ రోజు వచ్ నిన్ననే వచ్చింటారు కదాయిత్
నాం నైటుకు
ఉమ్
నిన్న గాదనుకుంట మొన్నోచ్చినాము
జరిగిండేది ఎప్పుడు మొన్ననా నిన్ననా
నిన్న గాదు మొన్న జరిగింది
ఆ మొన్న జరిగిందా
ఆ
ఉమ్
ఈ రోజు ఏం వారం ఈరోజు శుక్రవారం, బేస్త బుధవారం జరిగింది
ఆ బుధవారం గురువారం ఇగ మొన్న జరిగింది అయితే
మంగళవారము నైట్ కు తొలకపోయినారు పోలీస్సొళ్ళు ఆ పిల్లోన్నీ
మంగళవారం నైటే పిల్చుకొని వెళ్పోయినారా
ఆ నైట్ కే పిలుచుకొని పోయ్యి బుధవారం రాత్రికి పంపించినారు మొన్న రాత్రికి
ఆ అవునా
ఆ మేము ఇంగ బుధవారం నైటు కల్లా మా సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసినాం మేము
ఉమ్ ఉమ్
ఇంగమ్మేము నిన్న వచ్చి ఇంగ నిన్న నేను మళ్ళా నాకు కాలేజ్ దగ్గరకి రమ్మని అంటే ఆడికిపోయి మళ్ళా మా ఊరికి పోయ్యి తంబ్ పెట్టి వచ్చిన మళ్ళా
ఆహా అన్ని కనుక్కొని చేసిండింటే బాగుండిండు ఇట్లా తీస్ పిల్లోఅయి పాప్మ ఆ పాప బేజారు పడుకుంటుంది ఆపిల్ ఆ సరే